హలో ఆ హలో ఆ చెప్పండి బాగున్నారా
ఆ బాగున్నా మండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఇంకా ఏంటి సంగ్ ఆ తిన్నానండి మీరు తిన్నారా
అవునండి తిన్నాము
ఇంకా ఈ రోజు ఎలా ఎలా గడిచినదండి ఈరోజు
ఈ రోజు అండి మా రంజాన్ సెలబ్రేషన్ నీ న్న రంజాన్ జరిగింది కదండి సో ఈరోజు మళ్ళీ మా ఇంట్లో అందరు మా ఆడబిడ్డ వాళ్ళందరూ మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చిందండి వచ్చి మంచిగా జరుపుకున్నాము మా ఫెస్టివల్ సో ఈ రోజు అందరు వచ్చారు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకి ఫుడ్ విషయంలో షెడ్యూల్ నచ్చింది అదో నాష్ట చేయడం
ఏం ఏం చేశార ఏం చేశారండి మార్నింగ్
ఆ మార్నింగ్ మేము అది నూడిల్స్ చేసాము పం పన్ ప అదేంది పన్నీర్ చేసామండి నాష్ట లో మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ బెండకాయ పప్పు
ఆ
ఆ అవి చేసాము ఈవినింగ్ ఇప్పుడు ఎగ్స్ చేసామండి
ఉమ్
ఇంకా రేపు వెళ్ళిపోతారయితే రేపు ఏదన్నా మళ్ళీ చేయాలి
యాక్చువల్లీ మీరు అప్పుడు దానికి వెళ్ళారు కదండి ఏమైనదండి
ఆ అక్కడికి వెళ్తే అప్లై చేసే టైమ్ లో ఆ అన్ని వెరిఫికేషన్ గురించి అన్ని అడిగా డు మదర్ మదర్ ద ఫాదర్ ద అంటే ఫాదర్దే పెట్టమని చెప్పాను ఫాదర్ దే ఆ పెట్టారండి ఆ
మా మదర్ స్పెల్లింగ్ కూడా అడిగారండి ఆ అడగుతారు మదర్ స్పెల్లింగ్ కూడా
అ అది మదర్ అండ్ ఫాదర్ దే చేసేసారండి అప్పుడు చేసేస్తే అయి పోయింది మళ్ళీ ఇప్పుడు ఎంఈఓ ఆఫీస్ అది ఏంది మండల ఆఫీస్కి వెళ్దామని చెప్పారా
కెల్లమని చెప్పా ఇప్పుడు మీది ఎంఆర్ఓ
ఆ ఎంఆర్ఓ ఆఫీస్ అదే అదే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళసి అక్కడ ఇచ్చిన ఫామ్ ఇవ్వమని చెప్పారు దాని తర్వాత అక్కడ అయిన తర్వాత ఇక్కడకి వచ్చి తీసుకోమని చెప్పారు అసలు అక్కడ ఎవరైనా వెళ్ళ అండి మేమే వెళ్ళాలా
ఉన్నది అంటే పర్సన్ ఉంటే తొందరగా అయితదండి అం ఉంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు మనిషి పోయి అక్కడ ఫామ్ ఇస్తారు కదా ఇక్కడ ఒక ఆ సార్ రాసే వరకు కొంచం ఉండాలి ఉంటే ఏంటిదంటె కొంచెం తొందరగా అయిపోతుంది అన్నట్టు లేదంటే వాళ్ళు ఏం చేస్ స్తరు అంటే వాళ్ళకి చాలా ఫార్మ్స్ ఉంటాయి కదా ప్రీవియస్ ఫార్మ్స్ వాళ్ళు ఎంట్రీ చేస్ స్తరు మీ ఫామ్ ఏంటిదంతే పక్కకు పెడ్ చెద్దా మని చెప్పి మ్ అటువంటప్పుడు
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అది
మార్నింగ్ లెవెన్ నుంచి వెళ్లి ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటది
అది ఈ ఆఫీస్ ఎక్కడ ఉన్నాది
మన గుట్ట మీద
అయితే మరి ఆఫ్టర్నూన్ సమయంలో వెళ్ళాలి అనుకుంటున్నానండి నేనే ఫామ్స్ ఇప్పుడు జ అప్పుడే ఏమి వచ్చే అళ తీసుకుని వెళ్తే అయిపోతుంది కదా
అవసరం లేదండి మీరెందుకు
మరి ఇగ మా అన్నయ్య డ్యూటీకి వెళ్తారు నేను స్కూల్ కెళ్తాను నా కు టైం దొరకట్లేదని
ఉమ్ హు ఎవరైనా పర్సన్ ఉన్నా కూడా వెళ్ళొచ్చు అట్లేం లేదు
అవునా సరే చూస్తా
ఉమ్ అంతే ఎవరన్నా ఉమ్ అయితే పర్సను ఉన్నా కూడా వెళ్ళచ్చు జస్ట్ ఏంటిదంటే పర్సన్ ఎందుకంటే మనం ముంటె కొంచెం అలా నే చెప్తాం కదా ఆ చేయండి సార్ చేయండి సార్ అంటే చేస్తారు లేదంటే వాళ్ళు ఏం చేస్తారుంటే ఫామ్ చేస్తారు ప్రీవియస్ అంటే టూ డేస్ త్రీ డేస్ బిఫోర్ ఫామ్స్ అనే రాస్తారు ఈ ఫామ్ ఏంటిదన పక్కకు పెట్టారు తరు మల్ల
ఆ సరే సరే
అందుకని కొంచెం ఏంటి దం టే ఒక మనిషి ఉంటే కూడా తొందరగా అయిపోతుంది అంతే అందుగాని అయితే ఇప్పుడు మీరేం చేశారండి ఈ రోజు ఏం అప్లై చేశారు ఈ రోజు
నాన్ క్రిమినల్ ది అండి
ఈరోజు నాన్ క్ర్రిమిలర్ చేశారా ఇది క్యాష్ కాస్ట్ అయ్యిందా అండి మీది
ఆ అయిపోయింది ఇన్కమ్ అయిపోయింది క్యాస్ట్ కూడా అయిపోయింది క్యాస్ట్ ఆల్రెడీ ఉండే కదా క్యాస్ట్ ఆల్రెడీ ఉండే కదా
ఇన్కమ్దు అయిందా ఇప్పుడు
ఆ ఆ అచ్చేసింది మా మా మామయ్యనే తీసుకెళ్ళి తీ తెలిసిన వాళ్ళతోని తొందరగా చే చేపించుకొని వచ్చారు
ఆహా అయితే విషయం ఏంటిదంటే ఏం సి ఏలు కూడా చేపించుకోండి
ఆ ఏంటిదండి
చేప్పించుకోండి ఏం సి ఎల్ చేపిస్తే మీ మీది ఆల్రెడీ ప్రీవియస్ ది ఓటిఆర్ ఉన్నది కదా ప్రీవియస్ ఓటీయర్ కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాడు
ఏం సి ఎల్ ఆ ఓకే అండి
అదే ఓటిఆర్ ఓటిఆర్ ఓటిఆర్ అదే ఇప్పుడు మనం దేని గురించి సర్టిఫికేట్లు పెడుతున్నామో అది ఓటిఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్
అవునవునును
ఉమ్ దానికి ఏంటిదంటే వన్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తాడు ప్రీవియస్ క్యుమెంట్ ఎడిట్ చేసేసి ఏదైతే ఉన్నాయో అ మన మ అప్లోడ్ చేయాలి నువ్వు అప్లోడ్ చేయాల్సింది ఏ లేదండి ఇది ఒకటి ఇప్పుడు మీరు ఇన్కమ్ అన్నారు కదా ఇటి న్ూ అప్లోడ్ చేయాలి ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఎన్ఏ లో అ నును అది సర్టిఫికేట్ అప్లై చేయాలి అయితే నేను ఓబిసి ఎందుకు చెప్పినాన అంటే బ స కొ తీసు స్ ఏంటింటే ఇంక కొంచెం పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉన్నదండి అందుకని అయితే రిజర్వేషన్ ఉంటది కదా
అవునవును
లో ఓబిస వరకుంెం రిజర్వేషన్ ఎక్కువ ఉంటంది టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ సంథింగ్ ఉంటంది
ఆ ఆల్రెడీ ఇది మలం నా ఇది ఎక్కడైనా చూపి చూప్పించుకోవచ్చు కదా మా స్కూల్లోనే చూడమని చెప్తానండి నేను ఒకసారి
ఏంటిది
ఇది ఓబిసిీది కాస్ గురించి ఎవరైనా చూడొచ్చు కదా అ మీ సేవలని తెలుస్తుదా మనకి
లేదు లేదు మీరు మొబైల్ కూడా లిస్ట్ ఆఫ్ తెలంగాణ ఓబిసీస్ అని కొడితే ఎన్న రావడి స్ స్టాఫ్ తెలంగాణ ఓబీసీ అని మొబైల్లో కొడితే దానిలో అస్తే వస్తుంది
ఓకే
దానికి మనం చెక్ చేయాల్సిన అవసరం లే మొబైల్ కూడా చెక్ చేసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ తెలంగాణ ఓ ఇ కూడా దా లిస్ట్ వస్తుది ఆ లిస్టు లో ఎతుక్కోవాలి ఎతుక్కున్న తర్వాత ఎంతైతే సీరియల్ నెంబర్ ఉంటందో ఆ సీరియల్ నెంబర్ అనేది మనం ఓబిసి ఫామ్ ఫిల్ చేస్తాం కదా అప్పుడు ద అలా చేయ్యాలి అయినా కూడా ఓేసి మారిటరీ అవసరం లేదు ఆల్రెడీ ఇప్పుడు బీసీ అవుతున్నాయి కదా ఇప్పుడు బీసీది ఉన్నాయి కదా ఓబీసీది అంతా లేదు అవసరం కూడా లేదు మ్యానిటరీ నే నేను పెట్టలేదాండి నేను పెట్టలేదు బిస బి ఉన్నాయి కదా అవసరం లేదు అంతా కూడా మేనేజ అవసరం లేదు ఇది ఒక్కటి ఇదిొక్కటి కొంచెం ఒక టూ డేస్ లో కూడా అయి వండి ఇది కానీ తొందరగా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం లేదంటున్నారు మరి
అదే అదే అందుకే ఇక రేపు చే చేయించుకుంటే అయిపోతుందని
రేపు చేపిసుకుంటే అయిపోతుది అది అయిపోయితే ఏం లేదు అ అప్లై చేసినార అంటే అయిపోతుంది ఎంఎస్ ఈ రోజు ఏం మీరు ఏం చేశారని మధనా పన్నం చేశారా
మార్నింగ్ అండి
ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూన్ మేము పప్పు బెండకాయ టమాటా కర్రీ చేసాము ఈవినింగ్ ఎగస్ ఇక రేపు క్షీర కుర్మది చేయ్యాలని అ అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు
ే స్పెషల్ ఏమ చేస్తా ండి ఓకేఓకే ఎక్కర ఎలా చేస్తారండి ఎగ్ ఎగ్ కర్రీ ఎలా చేస్తారు
ఎకుకరి మేము ఇష్టాం ఎట్లయినా చేసుకోవచ్చు మేము అందులో వేసాము మసాలా వేసి చింత పడు వేసి అందులో బాయిల్ చేసి మళ్ళీ ఎగ్గిని నూనెలో ఆ ఆయిల్ చేసి దాని తర్వా మళ్ళీ పులుసులో వేసి ఉడికిచ్చామండి వల్సు కర్రీని
ఆహా అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎగ్ ఎగ్స్ ఉడకపెట్టి
ఆ అవునండి ఎగ్స్ ఉడక పెట్టాలి
తె ఇది మన కో ఇవే ఏవైతే ఇంగ్రిడియంట్స్ అవసరం ఉంటాయో అవన్నీ కొయ్యాల
అవునువును
కోసినాక అంటే బౌల్ ఆ ఎగ్స్ పక్కక్ తీసి మళ్ళీ బౌల్ లో పెట్ కొని ఇవి ఇంగ్రీడియంట్స్ అయిన తర్వాత లాస్ట్ లో వేశారండి
అ అవును మళ్ళీ లాస్ట్ లో వేస్తే కాసేపు ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడక్కనిస్తే టేస్ట్ వస్తదండి దంచి ఫుల్లదనం అనేది చేరుకుంటది ఎగ్స్ కి సూపర్ టేస్ట్ వస్ వస్తదండి ఇంకా మీరేం చేస్తారండి
ఈరోజు మేము పన్నీర్ కర్రీ చేసామండి ప ఆ పన్నీర్ పన్నీర్ మసాలా ఈరోజు పన్నీర్ మసాలా చేసాము ఉమ్ ఇప్పుడు అయిపోయినది యాక్చువల్ ఇవి ఇప్పుడు మాక్ మావి నడుస్తున్నాయి కదండి పదకొండు రోజులు ఇప్పుడు ఈ ఈ ఉగాది కాది మన ఆంజనేయ స్వామి మాలలేస్తారు అన్నట్టు
అవునవునా
ఉమ్ ఆంజనేయ స్వామి మాలలు ఏంటిది అంటే ఇప్పుడు ఇప్పుడు తినరు చానా మట్టుకు మందు తినరు అందులో మేము కూడా తినం ఇగా
తిన్నారు కదా మీరు తినలేమండి సో కర్డ్ రైస్ వేసుకుంటారు కదండి
హా లెవెన్ డేస్ వరకు అడ్జస్ట్ అయి ఉంటారండి లెవెన్ డేస్ తర్వాత ఆఫ్టరు సే కండ్ కు మన ఆది ఉన్నది ఏంటిది మన ఇది ఉమ్ నేను ఏమంటారండి సెకండ్ కు జయంతి ఉన్నది జయంతి తర్వాత మళ్ళీ తింటాం
ఉ అప్ అప్పటి వరకు అంజనేని డ్రెస్స్ కోవడం మాల వేసుకొని ఉండడం
అది మాలా వేసిన వాళ్ళు వేస్తారండి అంత అందరు వయ్యారు ఎవరైతే మాల వేస్తారు కదా వాళ్ళు హా వాళ్లేస్తరు మాల ఎ ఎయ్యము జస్ట్ ఏంటిదంటే ఓన్లీ ఇట్లనే ఇగా మాంసాహారం తినకుండా ఉంటాం అన్నట్ తే ఉమ్ మాంసాహారం తినకుండా ఉంటాం అంతే ఒకరైతే మా వదిలేస్తారో వాళ్ళు ఇగా నిష్టలో ఉంటారండి వాళ్ళు వాళ్ళు మాలయ్యాలే మల్ మళ్ళీ అక్కడికి వెళ్లాలి కుండగట్టుకు వెళ్ళాలి తీయాలి ఉ వాళ్ళది వా వాళ్ళు మల్ల వన్ టైమే తింటరు
ఉ డైలీ మొత్తం వన్ టైమే తినాలంట డే మొత్తంలో
ఆ అదే అదే
ఉ
డైలీ మొత్తంలో వన్ టైమ్ తిను సరే అండి మీతో మీతో మాట్లాడి చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరికినదండి మీతో మాట్లాడినందుకు ధన్యవాదాలు
ఓకే అండి నాకు కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్ స్తున్నారండి తెలియని వాటి గురించి కూడా బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మీ కాల్ చేసినందుకు ధన్యవాదాలు ఉ సూపి ఏదేసుకుంటావ్ స్కూల్ డ్రెస్ పోను పోను